లో హలో
ఇంకా
ఆ నమస్తే అండి
ఆ నమస్తే అండి
బాగున్నర మేడం
ఆ చెప్పినక వెళ్దాం అండి
ఆ మేము కూడా మంచిగున్నాం అండి, ఎలా ఉన్నారు అందరు.
మంచిగా ఉన్నామండి, మీరు ఎలా ఉన్రూ
మేము కూడా బాగున్నామండి, మీ ఆరోగ్యం అంతా బాగుందా అండి.
ఆ మంచిగా ఉందండి అంతా ప్రజ బానే ఉంది గా ఆ చిన్న భజన అలానే పడుకున్నా అనుకుంటున్న అండి
హ అవునా అండి మేము కూడ తిన్నాము ఇగ పిల్లలు అందరు వచ్చిన్నారండి. వేసవికాలం సెలవులు కదా.
అవునండి ఆ
కొంచెం అందరు ముచ్చట్లు పెట్టుకుంటున్నారు మీ దగ్గరకు వచ్చిరాండి పిల్లలు
ఆ వచ్చిరండి మాఎక్కడ పిల్లలు వచ్చిరు మా పాప వచ్చింది పిల్లలు మనవళ్ళు మనవరాలు వచిర్రు
అంతేనండి మీరందరు కలిసి వేలు ఉమ్మడి కుటుంబం లా ఉంటాదా అండి లేకపోతే వాళ్ళ కుటుంబం వాళ్ళు వెళ్ళిపోతర
ఎవరిదివాళ్ళు ఎళ్ళిపోతరండి ఇంతకు ముందు ఉండేవాళ్ళం ఎంత మంది ఉన్నా
ఆహా
మా మా కొంచం రావట్లే చేస్తుంరు కాబట్టి ఇడ ఉంటుండి కుటుంబాలు
అవునా! కానీ ఉమ్మడి కుటుంబం మంచిగ ఉంటది కదండి.
ఆ చాలా మంచిగ ఉంటదండి.
ఆ మాదైతే ఉమ్మడి కుటుంబమే అండి మేమైతే అందరం కలిసి మెలిసి ఉంటాము ఇగా చ్చి కొన్ని రోజుల వరకు ఉంటది తర్వాత ఇగ కొంచం దూరం దూర ప్రయాణం ఉద్యోగరీత్యా పోయేసరికి కుదరలేకపోయిం
ఆహా
అందరం వదిలిపెట్టి ఎళ్తే చాలా బాధపడ్డము
ఆహా అ
కానీ ఇగ ఆ ఎప్పుడైనా ఇప్పుడు వేసవి సెలవులలో ఇంటికెళ్ళినప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి మనసుకి చాలా ప్రశాంతంగా అనిపిస్తాంది అందరం కలిసిమెలిసి ఉండడం అందరం కలిసి తినడము పిల్లలందరు కూడా కలిసి కూర్చొని తినడము
అ అవును
ఏది చేసుకున్నా కూడా అందరం ముచ్చట్లు పెట్టుకోవడం
అవును అండీ అత్తా మంచి మాట్లాడుకుంట కూర్చుంటరు పెద్ద మనుషులు అయితే పాతయ్ అన్ని జరిగినయ్ అన్ని చెప్ తా ఉంటే వినుకుంట కూర్చుంటరు పిల్లలు
అవును అండీ ఆరు బయట ముచ్చట్లు పెట్టడము
ఆ వారు బయట వాళ్ళు పిల్ల వాళ్ళందరూ ఎలా ఉండే వాళ్ళు ఇట్లా అమ్మమ్మ తాతయ్య నాయనమ్మ తా
అవును అండీ తాత వాళ్ళము
అ అవును అండీ మనం ఇట్లా ఉండాలి పెద్దలను గౌరవించ్ చాలి ఎవరన్నా పెద్దవాళ్ళు వొస్తే పైన కూర్చోవొద్దు ఇవన్నీ పె చెప్పేది ఇప్పుడేటండి ఎవ్వరికి రెస్పెక్ట్ ఇయడు అత్తకి ఇస్తలేరు మామయ్యకి ఇస్తలేరు
అసలు మర్యాద అనేదే మర్చిపోయరు అండీ
ఉండ అయిపోయింది ఇంగ నాలుగు రూపాయి ఉంటాయ్ ఉద్యోగం చేస్తే కథ ఎవరిని ఆ భర్తన హస్బెండ్ లెక్క చేయట్లేరు
అవును అండీ
లెక్క చెయట్లేడు అత్త మామ నీ లే క్కచాట్లేరు వల్
ఉమ్మడి కుటుంబాలు అంటే అండి ఇంటికి ఒక పెద్ద అనేవాడు ఉండేది అండీ ఏ ఏ విషయం అయినా ఏ సందర్భ బమైన అయినా ఒక నిర్ణయం అనేది ఇంటికి పెద్ద తీసుకుంటే అది అయిపోయేది
అవునువును
ఇప్పుడు అట్లా లేదు అండీ ఎవరికి నచ్చిన కుటుంబాలు వాళ్ళు ఏళ్ళి పోతున్నరు ఎవరికి నచ్చిన నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటున్నారు సమాన హక్ క్కులు సమాన హక్కులని జెప్పేసి ఎవరు ఎవరు మాట వినట్లేరు అండీ ఎవరికి చెప్పేటట్టు కూడా లేదండి కాలంలో మంచి అనేదే లేకుండా పోయిం
ఏవన్నా టెక్కలు చెప్పడానికి మాకు అండీ అవును
పెద్ద చిన్న మర్యాద లేకుండా మీకేం అవసరం మా కుటుంబం మాది అనే దగ్గర
అవును అండీ అలానే అంటున్నారు హ్మ్
కానీ ఉమ్మడ కుటుంబాలల్లో ఆ బంధాలు బాంధుత్
అందులో మంచిగా కనిపించుకోన్ పిస్తది అండీ అందరు కలిసిమెలిసి ఉండడం తినడం చేయడం చానా హ్యాపీగా ఉంటది
పనులు కూడా ఒక్కొక్ ఒక్కరు ఒక్కొక్కటి చిన్నమ్మలు పెద్దమ్మలు అందరు కలిసి చేస్తుంటే ఆహా
అత్తమ్మ, మామయ్య మేము మా ఇద్దరు మర్దులు అందరం కలిసి ఉండేదండి జా ఉద్యోగాలు వొచ్చినాయి కాబట్టి ఎక్కడోళ్ళం అక్కడ వెళ్లిపోయాం అత్తమ్మ మామ ఇద్దరు లేరు ఇంగ ముగ్గురు ఉన్నామా ఉంటే ఒకరి కుటుంబం వాళ్ళ వైపేనా అండి ఇప్పుడు
ఊ అంతే ఉంటది కదా కానీ మన పిల్లలకైతే ఇగ పోను పోను పెద్దమ్మలు, చిన్నమ్మలు అంటే గూడ ఎవరు తెలియకు
అవునువును అండీ అస్సలు తెలువకుండ ఉంటది
ఎవరు పని మీద ఎవరు ఉద్యోగాలు ఎవరి చదువులు ఎవరివి వా ఉన్న దగ్గరె ఎవ్వరు ఉండట్లేరు అండీ పుట్టిన
అస్సలు ఉండట్లేరండి ఎక్కడ నచ్చి ఎక్కడ నచ్చితే అక్కడ పోతుంటే ఇండ్లు కూడా అండి నచ్చకుంటే ప తీసేసి వేరే తీస్కుంటారు అంతే గాని
అంతే గాని అవునండి సేమ్ అట్లాంటి ఏముండదు బాధ బందులే ఏదైనా నార్మల్గా తీస్కుంటున్నరండి మన
ఈజీగా నార్మల్గా తీస్ కుంటురు మనమేమో కొందరేమో ఇట్లైపో ఇట్లైపోయిందని
కీ ఎవ్వరు ఏది గట్టిగా తీస్కోట్లేరండి ఏదైనా సులువుగా తీసేస్తున్నారనమా
అవునవునండి
ఎందుకు బాధపడేదేందుకు ఏదైనా దేవుని అన్నట్టు ఉంటున్నారు మా
ఆహ్
మీరు మీరెక్కడి కన్న వెళ్ళిరండి వేసవి సెలవుల్లో మీ ఇంటికే అందరు పిల్లలు వచ్చి
ఇక్కడే ఉన్నాం మా ఇంట్లోనే ఉన్నాం ఉ
అవ్నండి మేమేమో ఊరి దగ్గరకు ఒచ్చినాము చాలా కాలం అయితుంది మాట్లాడక ఆ ఒక్సారి మీ అన్నతో మాట్లాడనా అన్న
అవునండి ఇంట్లోనే ఊర్లోనే ఉన్న పిల్లలు ఒచ్చి వాళ్ళతోటే గడుపుతున్నామండి మంచిగా వాళ్ళకి ఏదంటే అది అది నచ్చిపెట్టు నచ్చిన చేసి పెట్టుకుంటూ వాళ్ళతోటి మాట్లాడుకుంటూ ఫోను, ల్యాప్టాప్, టీవీ చూస్కుంటూ ఉంటున్నామండి
ఆ
మాట్లాడినామండి ఆ
పిల్లలకి మరి ఏం స్పెషల్ చేసిపెట్టిరండి
ఏందండి ఆ నండి
పిండి పదార్థాలు
ఆ పిండిపదార్థ అనేది లేదండి ఎండలాస్తేకుంట లేదు వాళ్ళ పిల్లకినచ్చి
అందరు ఆశతో ఒస్తారు కదండి అమ్మమ్మ ఇంటికి నానమ్ ఇంటికి పోతే అన్ని తె కోవచ్చు తినొచ్చు అన్నీ ఆశతో ఉంటారు కదా
త్వరగాదు ఓపిక లేదండి
ఎండలు చాలా ఉన్నాయనండి
ఉహ్మ్ చానా ఉన్నాయి చేయడానికి కూడా కష్టం ఉంది ఉమ్మ్
అంతేనండి
అవునండి పైన పండుకుంటేనేమో వాతావరణం కూడా వర్షాకాలం లానే అనిపిస్తుంది కానీ మళ్ళ బాగా ఉబ్బరిస్తుంది
ఆహా అయిన ఎండలు చాలా ఉన్నాయంటున్నారు కదండి
అవునవును
మరి జాగ్రత్త ఉండాలండి ఎండలకు బయటికి రావద్దు కానీ
ఆదే
పిల్లలందరు ఒస్తే వినరు కదండీ మరి ఎట్లా మీరు పిల్లలందరి
పిల్లలు టీవీ టీవీ పెట్టుకుంటారండి టీవీ ఫోన్స్ లేకుంటే ఇగ ఫోన్లో గేమ్స్ ఆడుతారు ఉమ్మ్
అది మంచిది కాదండి మీరు కూర్చొని కూర్చోబెట్టుకొని ఏమన్నా కథలు చెప్పడం అట్లాంటి ఏమి ఇంటలేరాండి పిల్లలు
యాడింటారండి అసలు ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ నైన్త్ ఇట్ల చదివేటోళ్లు విన్నారు కదా
చిన్నపిల్లలైతే వింటుండొచ్చు కదండి
వింటారు ఐదు క్లాస్ వాళ్లు ఉంటారండి అసలు వినట్లేరు
అయిన ఇప్పుడు ఏందంటే చిన్న పిల్లలకు కూడా ఫోన్లే ఫోన్లు కావాలండి ఫోన్లు ఉంటేనే పని నడిచేటట్టుంది మంచిది కాదంటండి చాలా వరకూ
ఇప్పుడు పరిస్థితులు యటన్నాయండి
అది మెదడులో అంటా ఒక ఆ ఒక ఏమంటరు పైన ఒక పొర లాంటిది ఉంటదంటా అండి అది ఫోన్ చూస్తే ఆ పొర అనేది పోతదంట అండి మెదడుకి పిల్లలకందరికి చానా ఇబ్బంది అయితదంట అది నరాల వి
ఆ అవునండి అయి తర్వాత లాస్ట్‌కు ఒకసారి చూయించారండి వీడియోలో కూడా పిచ్చిలు పిచ్చిలై ఆ అసలు అర్ధరాత్రి కూడా ఫోనే పట్టుకుంటుండు ఆ అబ్బాయి
ఆహా అదే గేమ్స్ ఆడడం వల్ల అండి
ఆ ఇట్లంటుండు అండి ఫోన్‌లో ఇట్లా మనం యాప్ సైజ్ చూస్తా ఇట్లంటామా వేలు అట్లంటుం అట్లా మాకు చానా భయమేసింది అట్లా అలా అతని చూశాక
అవునండి అదే పిల్లలకి బాగా అది వ్యసనం అయిపోతుంది
ఆ
ఒక వ్యసనం లాగా అయిపోయి పిల్లలు అట్లనే
అవునవును ఆ దాని మేం కూడా చూడట్లేమండి సరే
కానీ బయట క్రికెట్ అట్లాంటివి కూడా ఏం ఆడతలేదండి పిల్లలు టీవీలో చూస్తారా
టివిలో చూస్తారండి సాయంత్రం పూట జరసేపు ఉండేసరికి ఇగ అటు ఇటు అటు బాలు ఇటు బాలు పడితే వూకుంటరా అండి వాళ్ళు మొత్తుకుంటరు వీళ్ళు మొత్తుకుంటరు
గట్లంటే ఎట్లా అండి ఎక్కడికన్నా గ్రౌండ్ కన్నా ఎక్కడికన్నా తీసుకపోయన్నా ఆడిపియ్యాలి కదండి
బయటోళ్లు గొడవలు పెడతారు గానీ సబ్బు ఇంకా ఉంటున్నామండి ఆ
టే షెటిల్ అన్నా రింగ్ బాలన్నా అట్లాంటివి ఏమి
షెటీల్ షెటిల్ తెచ్చకున్న తెచ్చకు ఉ
ఆ అట్లానే ఆడిపిస్తే పిల్లలు మంచిగా ఎదుగుతారండి ఈ ఫోన్లు ఫోన్లల్ల చూస్తే ఎంతగానం చూస్తారండి
ఆవుండి ఊ
షెటిల్ రింగ్ బాల్ ఆ క్రికెట్ బయటవె ఆడిపీయ్యాలండి బాగా
ఆవునండి
అమ్మా కాలంలో అయితే అండి డొప్పా డొప్ప అని దాగుడు మూతలని మస్తాడేదండి ఇప్పుడైతే ఏమి ఇప్పుడైతే ఏం లేవండి నేల బండా అని అంత బయటనే ఆడుకునేది
అవును చానా కష్టం పరిస్థితులు
అవునండి
ఆవునండి ఊ సరే అండి మరి
ఆ అదే అండి అప్పటి కాలంలో బాగా ఉండేది కానీ ఇప్పుడు ఎవ్వరికి అంత ఇంట్రెస్ట్ లేదు పిల్లలు ఎవరకు అంతా ఉండనే ఉండేట్లెదండి
అవునండి ఉ ఆ పద్ధతులు వేరు ఈ పద్ధతులు వేరు చానా కష్టం అనిపిస్తుందండి
ఒక మాట ఏదన్నా చెప్పినా గూడా పిల్లలు అలగడము ఎడవడము
అవును ఆవునండి ఆవునండి అవును
మీటింగ్ లో నాన్న నేను కలిసేది
అట్లా అయితుందండి ఇట్లా వెల్తే అటు
అదే అండి అదే చాల చాలా రోజులు అవుతుంది గా ఎలా ఉన్నారా అని ఒక్కసారి
అదే అదె సరే అండి మరి
ఓకే అండీ ఉంటానండి
ఆ ఉంటండి ఆ గుడ్ నైట్ సరే అండి